ఎలా ఉన్నారు.
బాగున్నా మీరు ఎలా ఉన్నారు.
నేను బాగున్నానండి బోన్ చేశారా.
ఆ అయిందండి ఇప్పుడే.
ఓకే ఓకే అండి ఏం తిన్నారు.
నేను అన్నము. లీదు.
ఓహో.
దొండకాయ్ తాలింపు.
ఓ అవునా అండి దొండకాయి. టే మ్యాథ్స్ బాగా రాదాంటార్ కదా మరి మీరే. దొండకాయ్ తింటారేమి తిన్నారంటన్నారు.
దానా. నాకు ఆల్రెడీ మ్యాక్స్ బాగొచ్చు.
అదే వచ్చిన నాయి కూడా పుడుతదేమో అయితే.
వచ్చింది ఏం పోదండి రా ఊరు రాక్ ముందు అయితే రాకుండా పోతాది.
ఉం.
ఉమ్. అయినా నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అట్లా తింటాను దొండకాయ్ దానివల్ల ఏం మ్యాక్స్ ఏం పోడదు.
ఓకేలే అంటే నాకు మా బ్రదర్ చెప్. దొండకాయలు తింటావ్ నీకు మ్యాక్స్ రాదు అనేసి అందు.
ద దొండకాయలు తింటే మ్యాక్స్ రాదనేది కాదు. దొండకాయ మ్యాక్స్, సైన్స్ అవంతా దొండకాయ తింటే బ్రెయిన్లో కొన్ని సెల్స్ మందం చేస్తాయి అన్మాట.
చా తగ్గిస్తాది.
ఓకే, ఓకే లేండి.
ఉహ్.
ఇంకేంటి మరి మీరు దొండకాయలు తింటరా, ఎక్కువ బెండకాయలు తింటరా?
నేను బెండకాయలే తింటానండి.
మీరే వెళ్ళి షాప్ మార్కెట్ కెళ్ళి తెచ్చుకుంటారా కూరగాయలు.
ఆ లేదండి నేను, మా నాన్న తెచ్చేస్తారు.
ఇంకా
బెండకాయలు అన్నీ తెస్తారు, కూ కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టేస్తారు.
ఓకే అండి. మీరు చేసుకొని తింటరా?
నేను చేసుకోనండి మా అమ్మ వాళ్ళు చేస్తారు.
హ్
నేను తింటాను.
ఓకే అండి అప్రిషియేట్ చేస్తరా ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఫుడ్స్ చేస్తే. బాగుంది అని మెచ్చుకుంటారా?
ఇప్పుడు బాగా చేసే వాళ్ళని రోజు మనం పోయి బాగుంది బాగుందంటే వాళ్ళు అది బాగోదు అన్మాట. బాచేయనోళ్ళు ఎప్పుడో ఒకసారి బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్ స్తే నెక్స్ట్ టైమ్ బాగా చేస్తారు అనేసి ఒక ఇది ఉంటది.
అంటే చేశిందానికి ఒకా ఓకే బా మనం చేసిందానికి బాగుందన్నాడు మా కొడుకు అని మీ మదర్ ఫీల్ అవుతరు కదండి. మీరు ఎప్పుడు అట్లా కాంప్లిమెంట్స్ ఇవ్వరా? కాంప్లిమెంట్స్ అనేది మనుషులకి హ్యాపీనెస్సే కదా ఇస్తుంది. మనకు ఖర్చేం అవ్వదు, ఒకరికి హ్యాపీనెస్సే ఇస్తదంటే మనము ఇవ్వడంలో తప్పేముంది అది మన మదర్ కి.
ఉహ్. కరెక్టేనండి కాకపోతే అది కొన్ని విషయాల్లో అది అలాగా కానీ నేనేమం అంటే ఆల్రెడీ బాగా చేసే వాళ్ళని మనం బాగుంది బాగుందనేసి ప్రతిసారి గుర్తించాల్సిన అవసరం లేదు.
హ్
హ్
ఓకేలేండి అయితే మొత్తానికి మీరయితే మీరు మీ మదర్ ని మీరు ఇంట్లో వంట చేసేవాళ్ని ఎవరిని అప్రిషియేట్ చేయరని నాకు అర్థమయిందండి.
సేయమండి ఎందుకంటే ఇప్పుడు మనం మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు మనం ఇంకొకల్ని అడగాల్సిన అవసరం లేదు.
ఏ
బాగా చేసామా, మనం ఈ పని చేశినప్పుడు ఇది బాగా చేశినమని ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు, మనం హండ్రెడ్ పర్సెంట్ మనం పర్ఫెక్ట్ గా చేశినప్పుడు ఆ ఈ ఆలోచన రాదన్మాట. ఎప్పుడైతే మనం సరిగ్గా చేయమేమో, వాళ్ళకి నచ్చదేమో మనం సరిగ్గా వంట చేసేది రాదేమో అనుకున్నప్పుడు వాళ్ళని డిజిషన్స్ అడుగుతాం
ఉ హు
ఉ
సరేలేంటి మొత్తానికి ఏంట్లో ఒకట్లా తిన్నారు కదా మీరు దొండకాయ తాళింపు పెరుగు అన్నం
ఆ తిన్నానండి
బాడీ కూల్ చేయడానికి తిన్నారా పెరుగన్న
ఆ అంతేనండి ఎండలకి అవి తింటా కొంచం చల్ల పడుతది ఈ బాడీ
మీకు సీజనల్ ఫ్రూట్స్ లో ఏది బాగా నచ్చుతుంది
ఫ్రూట ఆ ఫ్రూట్స
ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫుడ్ కూడా సీజనల్ ఫుడ్స్ ఉంటాయా
సీజనల్ ఫుడ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని
ఏదో ఒక రెండు చెప్పండి నాకైతే తెలీయదు ఈ సీజన్ లోనే ఈ ఫుడ్ చేసుకుంటారనిదీ చేసుకుంటారు అలాగా
ఇప్పుడు రంజాన్ వస్తే బిర్యానీ చేసుకుంటారు
ఆ బిర్యానీ ఎప్పుడు చేసుకుంటారుండి
ఉ మళ్ళీ ఇవి కొంతమంది చేస్తారు కదండి ఈ ఈ శనివారాలు పొరటాస్ మాసం అంటారు మా సైడు వాంటే ఆ నెలల్లో ఏమింటంటే ఓన్లీ మేము వెజ్ తింటాము
ఉ
ఉ కాబట్టి ఆ అప్పుడు చేసుకున్న డిషెస్ కొన్ని అలాగే ఉంటాయి ఇప్పుడు సీజనల్ ఫుడ్స్ అంటే ఈ నిప్పట్లు బొబ్బట్లు అంటారు కదా మీ సైడు
ఓకే ఓకే మా సైడ వాళ్ళ పక్కనండి మేము వచ్చి నిప్పట్లు అంటాము
ఓకే అతిరసాలు నిప్పట్లు బొబ్బట్లు అన్ని ఒకటేనండి ఇవి సీజనల్ ఫుడ్స్ మేము ఒక సీజన్కే చేసుకుంటాము
ఓకే ఓకే
ఉ ఇప్పుడు ఎండాకాలం వస్తే మనము అప్పడాలు వేసుకుంటాము పైన అప్పడాలు వడియాలు ఊ అలాగా కూరగాయ కూరగాయలు సీజనల్ ఫుడ్సే
భాగారాలాగా వడియాలు వేసినట్టుగాని
మేము చిన్నప్పుడు వేసేవాళ్ళం అండి మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు
ఉ
ఉ
ఓకే ఓకే అండి మీరు చూస్తా ఉన్నార అప్పుడంతా
ఆ మేము చిన్న స్పూన్లు గంటేలు ఎత్తుకొని వెళ్ళి అదీ ఇడ్లీ పోసినట్టు కొంచెం కొంచెం పిండి పోస్తారు కదా బట్టల పైన పోసి ఆరబెడతారు ఎండకి ఆ ఇప్పుడు అట్లా పోసి ఆర బెట్టుకొని దాంట్లో తినేవాళ్ళము
ఉమ్
ఉహు అది మాకు సంవత్సరం పొడుగున్న మాకు అది వచ్చేది.
మరి షాప్స్ కెమన్నా షాప్స్ లో టివి బావుంటయా మీరు ఇంట్లో చేసుకున్నట్టు బాగుంటుంద మీకు ఏ అప్పడాలు నచ్చుతాయి. ఇంట్లో వడియాలు నచ్చుతాయా బయట అప్పలాలు నచ్చుతాయా
నాకు అప్పడాలే అండి అప్పడాలను బీట్ చేసే వేరే స్నాక్ ఐటమ్ నాకై యేది నచ్చదు అప్పుడళ్ళకే ఫస్ట్ టాప్ వన్ ఉంటాది నాకు మిగతాటి వంటే ఇంకా రిమైనింగ్ అప్పుడాల తర్వ ఏదైనా గానీ
ఓకే ఓకే ఇపుడు పెళ్ళిళ్ల్లో కూడ అప్పడాలు పెట్టకుండా బ్యాట్స్ పెట్టడము ఇవి ఒకటి స్టిక్స్ లాగా ఉంటయి టూ ఫింగర్ సైజ్ అంతా నా పాపట్స్ లో జీలకర్రన్న సంతింగ్ ఏస్తారు అవయితే నాకు అసలు నా నచ్చనే నచ్చదండి ఏదో ఎండు చాపలు తిన్నట్టు ఫీల్ వస్తుంది.
అది మీరు ఎండు చాపలు ఏసి నూనెలో వేంచుంటారు చూడండి ఆ అది
ఎండు చాపలు ఏసీ ఎంచరండి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఉమ్
ఉమ్
మరేమోనండి మీరు తినింది చెడిపోయింటుంది లేకపోతే ఎండచాపలు ఎండ బెట్ న్న మా మ మ్యాట్ పైన దీన్ని ఎన్నబెట్టి ఉంటారు ఈ పాపట్ని అది ఆ స్మెల్ ఏమైనా వచ్చి ఉంటుందేమో
బిస్కెట్ కలర్ లో ఉంటుంది నేన్ ఎపుడు తిన్ ట్రై చేయలేదా ఆ స్నాక్ ఆ మీ ఆ మీకెలా అనిపించేది
నాకు అది కొంచెం డిఫరెంట్ జీలకర్ర అవన్నీ వేసి ఉంటారు కాచ్చు డిఫరెంట్ పాపాడు కాకపోతే ఉప్పుగా కొంచెం ఎక్కుగా ఉంటుంది
ఉహు ఆ ఓకే ఓకే అండి
అవును
ఇంకేంటండి సంగతులు మరి అంతా మీ ఊర్లో ఉన్న వాళ్ళంతా కులాస నేనా
మా ఊర్లో వాళ్ళు
కులాసాగ ఉన్నార?
కులాసా అంటే ఏంటండి
కులాసా అంటే హ్యాపీగా ఉండడం అండి
సంతోషంగానా ఓకే ఓకే నేను మొదట్ సారి వింటున్నాను మా సైడ్ కలుసము అలా మాట్లాడతాము కులాసా అంటే ఏంటి అని అ
కలశం అంటే పూజ గదిలో పెట్టే కులాస అది వేరు లేదా మీరు
ఆహా లేదండి కళాశా అలా విన్నాను కులాశాల పాఠశాల వేరండి కళాశాల వేరండి
కాలేజ్ ని కళాశాల అంటారు స్కూల్ ని పాఠశాల అంటారు
అవును
హ్మ్
మరి కులాసాల అంటే ఏందండి
కులాశగా అంటే ఆనందంగా సంతోషంగా
ఊహు
ఆరోగ్యంగా
హ్మ్
అలాగండి
ఓకే అండి అందరూ బానే ఉన్నారండి అయితే మా ఊర్లో వాళ్ళు
హ్మ్ ఓకే అండి ఎప్పుడు అల్దురు బాగుండాలని దేవుణి ప్రార్థిస్తా ఉంటానండి మీ ఊర్లో వాళ్ళే గా అందరినీ
మీకు వేరే పని లేదా అండి
ఆ లేదండి మేము గుడికి ఎళ్తే ఎప్పుడు ఫస్ట్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకునే టైపండి
ఊహు అలా ఉంటే ఈ కాలంలో మీరు బతకలేరండి ఎవరెటన్నా బోనీ మనం మాత్రం బాగుపడాల అనుకుంటేనే అండి ఈ కాలంలో ఇది స్వార్ స్వార్థంతో నడిపే కాలమండి ఇది
దేవుడికి మనకి ఏమి ఇవ్వాలో తెలుసు అన్నీ ఆ దేవుడే చూస్ కొంటాడన్
మరెందుకండి అందరి గురించి అడిగేది మీరు
అంటే వన్స్ రిమైండ్ జేయాలండి దేవుడికి చాలా పనులున్నాయ్ బిజీగా ఉంటారు
మీరు మ మనుషులకి రిమై రిమైండర్ గా ఉండొచ్చు గానీ దేవుడికి మీరు రిమైండర్ గా ఉండడం ఇది హాస్ స్య పదం గా వుంది
ఇంక దేవుడ్ దగగిర్కెల్ మీరేం మొక్కుంటారయితే
దండం పెట్టుకుంటామండి ప్రశాంతంగ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాం అన్ మీరే అన్నారు గదా ఆయనక్ తెలుసు ఏది ఇవ్వాలో ఏ టైంకిి ఏది ఇవ్వాలో అని
హ్మ్
మరి తెలిసిన ఆయనికి మనం మనం ఎందుకు గుర్తు జేయడము ఆయన ఏ మన లాగా మెమరీ లాస్ పేషెంట్ గాదు
తెలీ
హ్మ్ రాజకీయ నాయకుడు అంతం అంతకన్నా కాదు పోయి మన గురించి మనం నేను పలానా వాడిని ఫలానా వాడిని
అంటే మా పేరెంట్స్ ఓచ్చి నువ్వు బాగా చదువుకోవాలని కోరుకో హెల్త్ బాగుండాలని మొక్కో అని చిన్నప్పటి నుంచి దేవుడు దగ్గర్ కెళ్ళక ముందు దేవుడి దగ్గర ఇట్లా మొక్కుకో అని జెప్పే వాళ్ళు అప్పడ్ నుంచి నాకు అది అలవాటయిపోయిందండి
అవునండి అది మీరు విని మీరు చెప్ మీరు ఆలోచన ఒచ్చే టైం కి మీరలా మీ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అలా చెప్పింటారు కానీ దానికి ముందు వాళ్ళు ఏం జెప్తారు నానా జోజిన్ జూడు దండం పెట్టుకో దేవుణ్ని చూడు దనం పెట్టుకో అంటారు గాని అదే దనం పెట్ కోమంటారూ గానీ అప్పుడు ఎవరు చెప్పరు గదా నేను బాగా చదువుకోవాలి నేన్ బాగుండాలి అయిపోవాలని కోరుకోని చిన్నప్పుడు ఎవరు చెప్పరు మొదట దన్నం పెట్టేది నేర్పిస్తారు అదే మొదట దన్నం పెట్టేది నేర్పిస్తారు తర్వాత కోరికలు కోరుకునేది నేర్పిస్తారు ఇది వాళ్ళు చేపిచ్చేది కానీ మనము ఒక ఏజ్ వచ్చాక మనమై తెలుసుకునేది ఏంటంటే ఏది ఏ టైంకి మనకి అది ఆ టైంకి వస్తాయి అనేసి మనము తెలుసుకోవాలి అడిగితేనే ఇస్తాడు దేవుడు అంటే అందరు అడుగుతూనే ఉంటారు దేవుని
మరి కూడ అడుగుతూ ఉంటారు ఆ దేవుని
ఆ
మీరు కూడ అడుగుతూ ఉంటార దేవుణ్ణి మరి
నేనేం అడుగుతూ ఉండనండి
ఎందుకు అండి అడిగి చూడచ్చు కదా
అడిగితే ఇచ్చేదానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు
అడిగితే ఇచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు అండి మా నా రాజకీయ నాయకులు పదవి రాకముందు ఒకలాగ పదవి వచ్చినాక ఒకలాగా ఉంటారండి వాళ్ళ పేర్లంత నేను ప్రస్తావించను గాని అలా ఉంటారు
ఓకే ఓకే
ఉ
మా ఊర్లో అటువంటి రాజకీయాలు ఏమి లేవండి ఎందుకంటే మా ఊర్లో ఎవరికి ఓటు హక్కు లేదు